ఆ
ఆ
ఏం జెత్తనవ్
ఏం లా
తిన్నావా అన్నం
ఉ అర్థం కాలేదు అట్లాదిలా పది ఇంకా
దో
దో
హలో ఏ మాట్లాడు
ఉ ఉ
ఏం చెప్పావ్
ఆ
ఏం చెత్తనవ్
ఏం లె ఇప్పుడు అన్నం తిందామని జుతన్న
ఆ ఉండాలే ఏం కూర వండుతున్నారు
అది
ఉ
అర్ధం కాలే
ఏం కూర వండుకున్నారు
చికెన్
ఆ ఏ అన్నం తింటన్న బయటికి రా
మంచిలా తాగుతున్న
బయటికి రార అన్నాడు
ఉ ఉం
పోయినవటగా తిన్న బన్ వాట
ఉం
ఎకా
పన్నెండు లచ్చల్
ఎని పది మా కొన్నవా
ఆ
అహ స
ఉం
ఎంత ఇత్తన్నయ్ రోజుకు
అర్ధం కాలే
దీపని కాను
ఇత్తాన్నయి ఒక్క బర్రె రెండు మూడు లీటర్లు
మన మూడు బాటి నిప్తానా
ఆ
ఆ
ఉం
మంచిగనే అయితాంది మరి ఆ ఎ న బా అనే
తనయి
వ త బార
ఏమ్ పుట్లే ఇంకా
అ
నువ్వు వత్తవేం ఒకటి ఇత్తవెమ్ అని చుతన్నా
హ
ఆ నువ్వు వత్తవెమ్ ఒకటి ఇత్తవెమ్ అని చుత్త న్న
ఉం మాది దున్నపోతు లేదు
లేదా
ఆ పళ్ళ ఆయిన ఉన్నాడు ఆయనకు ఫోన్ చెయ్ ఆయన వత్తాడు
ఫోన్ చేయార నువ్వు చేయ రాదు
ఎప్పు తెల ఎమంటడ
ఉం
ఆ
పోదాం మరి పట్నం
ఆ ఎప్పుడు పోదాం
మీ తమ్ముడు వత్తండు గా
అ
ఎందుకట
అ ఎ
మ్మ్
ఎల్లుండి కొనుక్కుంటాడంట
ఎందుకొ
అమ్మో ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడికి పోయి రావాలి ఎండ నా ఎల్లుండి ఎట్లాగో కళాశాల కు పొయ్యేది ఉన్నాది మా అన్న వింటాంటడు
మ్మ్ తిన్నావా మరి
గుర్తులేవు
ఆహా
ఆ
అయితే మరి ఈ చెట్టు మంచిగున్నద మీ ఇంటికాడ చెట్టు
మ్మ్
రో
అర్థం కాలే
రోగ రోగం ఉంచినట్టయిగా
ఏం కాలే మందులు వేసినాం తక్కువయింది
ఆహా
మ్మ్
అంతా మంచేనా మరి
అంత మంచే
ఆహ ఇంత సేపు నువ్వు ఇంకేవాళో ఇంకేవాళో కడ కూర్చున్నట్టు అనిపించింది నాకు
ఎవళు పల్లెడా అని ఉంటాడు
ఆహా మ్మ్ ఏంది ఇది
ఆ
అయినా నువ్వే ఇంకెవరో పోతున్నట్టున్నారుగా
ఆ మా నానే
మ్మ్ చెప్పు మరే
మరి ఎట్లా మరి ఇప్పుడు పులాము అడిద్దామని చుత్తన్నా ఎట్లా
ఏ మారిందాను
పోలం పోలం
ఉనా పంటా మంచిగానే ఉంటాదిగా
ఏమేం చేయాలే దానికి
దిగిన నీళ్ళలో నానవు ఈ ఫస్ట్ ఎంత పెడతాన్నవు
ఆ నాలుగు ఎకరాలు
నాలుగు ఏకరాల
మ్మ్
మ్మ్ నాలుగు ఏకరాలంటే అయితాయినే మంచినే ఓ అంతే మంచిగా పండితే నీకు లాభం మంచిగా పడకపోతే ఇబ్బందే
ఆ
ఆ ఏ శకియిపోయిను మర
ద్దా నుత
ఆహా
అత్యద్దవం విద్యద అందుస్తాను రెండు దావని
చెలా తస
వాన వాడతలేదుగా వానా వానే
ఆ మరి కాస్తరేడ మండ చెప్ మరి వాన పడితే అ ్రాక్టరు ఇది పోలము ఇదిెళ ఇతు
డాక్టర్ కో డ్రైవర్ వెేట్టాలే
ఆా
ఉ నేను శల్కగాడు ఉంటాం మా డాడీ ఏమో మా పెద్ద మనిషిేమో పొలం కాళ ఉంటాడు
ఆ
ఉ
మరి ఒక పిలా ఉన్నా చిన్న తెచ్చిన కొరకన్లలా
మా పల్ోడు కూడా కొడు ఉన్నాడు కొడుకాలనేనే తెచ్చి
అ
మరవాన ఎప్ప విడి ఎప్పలే
ఆ ఎ ని ఇ ఇంగానే కళకార కొచ్చ నాకుత యి అళ్ళక్కడకి వచ్చి నాకుది కాల
అ
అలా ఇట్ల ఇబడి ఇబడి ఇ ఎతుది కాద ఇక పోతుదేప్ప అనుకుంటది
అవు
హ
మావాని కయితే
ఆ
ఆ చెతనాగా
ఇడిగా పేలి ఇడిగాన ఇలాకా పేలి కాల
రాలే రాలే తెలివ నాకు
ఆఓహో ఆ దోసుగా లేరు పల్ల్లోడు ప్రపడుమాతమ్ముడు ఇంకోడు విక్క్యాడ ఒకడు మన అల్లుడు ఉంటాడు మా అల్లుడు బాడు మీ నాలుగురు అవ కలిసి ఆనికి ఒకటి ఒకడు వట్కాయబహుమతి
తుయిలు
అటి డబ్బాసేపు ఉంటుంది చూడు దాంట్లో మన బొమ్మ వత్తది
పెద్దిళ్ళు నాలుగు ట్రాక్టర్లు నాలుగు బర్రలుగాన్నవు అటగా
ఏక్కడి అయి కొందాం అని చుతానా
కొన్నవాటగా కొన్ని ఒక కాడ పెట్టినవాట ఇంకా ఇంటికి పట్టాక రాలేద్ అట
అ లేదు కొనాలి ఈ కొందమని చప్తాను కాని ఎట్లాంట మంచి ఉన్నాయా చూసినావా
ఆ నువ్వు కొన్నాయి అయితే మంచిగానే ఉన్నాయి
ఉన్నాయి ఇంకాయ బేరములు ఉన్నాయి
హ కొని ఓ షెట్లో పెట్టినా వాటగా నాలుగు బర్లు నాలుగు ట్రాక్టర్లు
బార్లు పేట్లే బార్లు ఓ తీసుకున్నావానీ చప్తానా ఈ ట్రాక్టర్ తీసుకున్నా తీసుకున్న బండ్లు ట్రాక్టర్
మీరు ఢిల్లీ వాటిని అవటగా నా కూడా తెలవది
నా అది అదిగాయితనా
ఎంత పడ్డది
అడ్డగా మంచిగానే ఇరవై ఐదు లక్షలు పడి
లక్షలగంథ పెద్దా ఇల్లా
అంటే అది కఠినందుకు బయటివి బయట వచ్చినే
మ ఎప్పుడు ఎవళ కట్టింది ఎవోళ ఎవురు
మా ఊరే మామయ్య
మరి చెప్పారా నేను కూడా కట్టించుకుంటా
ఆ నివ మాట్లాడుతాదా మరి మామయ్య మాక్ తెల్సినా మామయ్యనే మా మామయ్యనే
ఆ
మ్మ్ పిల్లలు ఇటుక పిల్లలు ఒక దాది చెమట పడతార అంటే ఆయనే ఒక ఒక తాత
హ్మ్
ఒక పిల్ల ఒక బండి లోడు తా పే రెండు వేల పేలాలు వస్తాయి ఇటుక పేలలు రొండూ వేల ఇటుక పేలలు వాతాయి ఒకే బాండ్యా
ఆ
ఆ బండికి రేటు బానే ఉంటది అది మాట్లాడదాం నా తెలిషినోలా దగ్గరా
మళ్ళా ఫోన్ చేసినప్పుడు మాట్లాడదామా
ఆ మాట్లాడమ్ మరి
హ్మ్ ఒకటీ ఎంత పడది ఒకటి
ఇల్నానా
కాదు కాదు డాక్టర్ ఒకటి ఎంత పడది
మీకు వడ్డాయి లక్షలు
ఎన్నీ లక్షలు
ఏంటిది
ఒకటి
బ్లెడు
ఏడు లక్షలు వడ్డద ఒకటి
అవును
ఏం ట్రాక్టర్
మే గో
ఆ
ఏం ట్రాక్టర్
ద స్వరాజే
స్వరాజా
సరే మరి ఉంటానా మరి
మళ్ళా ఫో ఆ మళ్ళీ చేసినప్పుడు మాట్లాడదాం
ఉ
ఉ సరే
గివిదే రేపు ఎట్లా వత్తనవా మరి ఇప్పుడు
అదే చూడాలే
ఫోన్ చేత్తవా ఇప్పుడు
ఆ
ఫోన్ చెత్తవా
ఆ సరే మరి ఉంటానా
ఆ